గి సిస్టమ్
ఆ గుడ్ మార్నింగ్ సిస్టర్ బాగున్నారా
బాగున్నాం సిస్టర్ మీరు బాగున్నారా సిస్టర్
హ బాగున్నాం సిస్టర్ తిన్నారా
ఇంకా లేదు సిస్టర్ మీరు సిస్టర్
ఏం తినలేదు ఇందాకె జస్ట్ లేసాం అంతే
అవునా సిస్టర్ ఏం చేస్తున్నారు సిస్టర్
ఏమ్లా సిస్తార్ మీతో కాల్ మాట్లాడుతున్నా అంతె
ఉ
ఏం సిస్టర్ ఏమి ఈ రోజు స్పెషల్
దోస చట్న సిస్టర్
హుహుమ్
మీరు సిస్టర్
నాది నిన్న బోండాలు చేస్తారు
వస్తాయా సిస్టర్ బొండాలు
ఆ వస్తాయి కొంచెం కొంచెం
నాకు తెలియదు కొంచెం ఏమైనా ఎక్సప్లయిన్ చేస్తా
అ ఏమి లేదు దోస పిండిలాగాడిచ్చి దాంట్లో కొంచెం పెరుగు ఆ ఏందేందో కలుపుతారు విల్లిడా
అవునా అంటే అంటే మా మా అత్త కొంచెం డిఫరెంట్గా చేస్తారు సిస్టర్
మా ఇంట్లో ఎట్లా చేస్తారంటే ఫస్ట్ దోస పిండి ఆడిస్తారు
ఆ
అడిచ్చిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోస్తారు పెరుగు పోస్తారు
ఆ
ఆ పోసి ఒకదగ్గర నానబెట్టి బాగదాన్ని
హమ్
అది ఏమంటారు గోధుమ పిండి కూడా వేస్తారు అందులోకి
హ
వేసిన తర్వాత అదంతా ఒకక్కడంతట్లా పెట్టేసి మార్నింగ్ ఆయిల్లోకిసేస్తారు దాని పిండిని
అవునా సిస్టర్ అంటే మా అత్త కొంచెం డిఫరెంట్గా చేస్తాది సిస్టర్
మీ అత్త ఎలా చేస్తుంది
మైదా పిండి సిస్టర్
ఆ
పెరుగు అంట దాంట్లోకి వాటర్ లేకోకుండా ఎక్కువ ఎక్కువ పెరుగుతోనే బాగా కలిపి ఒక సిక్స్ అవర్ సిక్స్ అవర్స్ గానీ లేంటే ఫోర్ అవర్స్ కానీ అట్లే పెడుతుంది సిస్టర్ బాగా నానిపి దాని తర్వాత దాంట్లోకి ఉప్పు కొంచెం సోడాపొడి అట్లంతా కలుపుకొని బాగా పొంగడానికి అవి బాగా ఉంటాలుంటలు ఉంటాలుంటలు చేసి అట్లా చేస్తుంది సిస్టర్
అట్లా చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు
ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ తగ్గట్టుగా చేసుకుంటారే మళ్ళీండి
హ అంతే
చట్నీను సిస్టర్ అంటే నార్మల్ చేస్తారు లేకపోతే కొంచెం డిఫరెంట్ చేస్తారు చూడండి హోటల్స్ లోని అట్లా అట్లా చేస్తారా
నార్మల్ చట్నీలే అదేమో అంత బాగుంటదు అ చెనగిత్తనాలు కూడా అవి వడక వడకలే ఉంటాయి.
అవునా సిస్టర్ ఇక్కడ మా. ఆ అంటే మా వాళ్ళు కొంచెం బాగా చేస్తారు సిస్టర్ అది ఎంత. హోటల్లో తింటాం చూడండి ఆ అంటే. ఆ టేస్ట్ వస్తుంది.
కొంచ కొంతమంది చేతులు బాగుంటాయి వంట వంట వరకు.
నేను కూడా మొన్న ట్రై చేసిండే సిస్టర్.
హ ఇ బనే వచ్చిందా
సూపర్ వచ్చింది సిస్టర్ మొత్తం అయిపోయింది మార్నింగ్ కూడా అడుగుతున్నారు ఏది చట్నీని
ఇప్పు ఎన్న పొడి అడుంచ సా చట్నీలో
ఏమన్నా చెప్పాలా సిస్టర్ అట్లా టేస్ట్ ఇ చేేసేది ఏమైనా
చెప్తే వింటాం కదా మేము కూడా
ఏం లేదు ఆ చట్నీ అంటే కొంచం పుదీనా అంటే ఎక్కువ లేకుండా కొంచెం సిస్టర్ దాని టేస్ట్ కి కొంచెం అట్లా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇట్లా కరివేపాకు కూడా వేసుకోవచ్చు సిస్టర్ వేసుకొని మళ్ళీ దాంతో పాటు అంటే అన్ని కొన్ని కొన్ని చాన లేకుండా మళ్ళా కొన్ని ప ఉప్పులు కొంచెం కొబ్బరి తురుముకోల కొబ్బరి ఆ ఒకవేళ ఒఓపుకుంటే బాగా కొబ్బరి తురిగిన తర్వాత తురిగిన తర్వాత కొంచెం అట్లా వేయించుకోవడం లైట్గా అట్లా వేయించుకోవడం కూడా టేస్ట్ బాగా వస్తుంది మళ్ళా కొన్ని శని విత్తనాలు ఇట్ల అన్ని తీసుకోని సిస్టర్ ఇంకా మిరపకాయలు పచ్చిమిరపయలు తీసుకోవాలి సిస్టర్ పచ్చిమిరకాయలు కొంచెం దానికి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ దాని తర్వాత కొన్నివింటి ఉ ఇది చింతపండు సిస్టర్
ఆ అది బాగుంటుంది పులుపు పులుపు బాగుంటుంది రండి వస్తే తిరువాతి పెడతారా
ఆ తిరుపతి పెడతారు అది చింతపండు నాన్న పెట్టుకోవాలి సిస్టర్ దాని తర్వాత టమోటాలు కూడా కొన్ని వేసుకోవి చింతపండు వేస్తున్నాం కాబట్టి దాని తగ్గట్టు వేసుకుంటే చాలు అన్ని టేస్ట్ తగ్గట్టు వేసు కని అన్ని మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి సిస్టర్ మళ్ళా ఆయిల్ ఆయిల్ చేసి దాంట్లోకి కొంచెం జీలకర కొన్ని ఆవాలు కొంచం ఇది కరివేపాకు
ఉ
ఇవి ఆనియన్స్ కట్ కట్ వచ్చేసిన ఆనియన్స్ అవన్నీ దానిలో వేసుకొని కొద్దిగా అది బాయిల్ చేసినామం అంటే టేస్ట్ సూపర్ ఉంటుంది సిస్టర్
అంతేలేంది సిస్టర్ బావుంటుంది గాని
ఏం సిస్టర్ జలుబ్ చేసిందా
అవును
అయ్యాయొ ట్యాబ్లెటు ఏమైన ఏసుకుంటరా సిస్టర్ టాబ్లెట్ అయినా వేసుకున్నారా సిస్టర్
ఆ ఏం పర్లే అలవాట్ అయిపోయింది అవును ఏందో గుర్తుకొచ్చె ఇంగోటి ఏందబ్బా ఇప్పుడేమన్న పనికేళ్ళాలా మీరు
ఆ వెళ్తా అంటాం సిస్టర్ అట్లా
మ్ నా పొలం పనే గదా ఏమేస్తారు పోలంలో ఇప్పుడు
బెండా ఆ టొమోటొ వేషినం సిస్టర్ బెండా టుమారో సిస్టర్ కటింగు అది డే బై డే ఉంటది
నికేమైన పాటలు ఇనపడిస్తున్నాయా
పాటలా సిస్టర్ లేదు సిస్టర్ నాకేం వినిపియలేదు సిస్టర్
మ్ హు
నాకేం పాటలేం వినిపియలేదు సిస్టర్
మ్ ఈరోజు ఏం చేస్తున్నారు మరి టిఫి
ఈరోజు టికెన్ దోశ చట్ని సిస్టర్
మధ్యాహ్నంకి రాత్రి ఏం చేసుకున్నారు మరి
నైటూ ఆ అన్నం నిన్న మార్నింగ్ నేనూ ఇది చేషను సిస్టర్ ముల్ల పొడి కూరా
ఏం కురా
ముల్లంగి
ఓకే
అందుకూ ఇంగ నైట్ నేను కొంచం కారం ఎక్కువ అయెసర్కి అదే నైట్ వరకు వచ్చింది సిస్టర్
మ్
అందుకు ఇంగ అదే అడ్జస్ట్ అయిపోయినం
అంటె మ్ అంటె దాని రైసా చపాతి చేషినరా అందులోకి
అందులోకి దోశ పిండి ఉంటే ఇంగా నిన్న మార్నింగ్ చేయలేదు సిస్టర్ మొన్న నైట్ చేసినం దోస్ ఉత్త చట్నీ అందుకనేసి నిన్న మార్నింగ్ చేయలేదని నైట్ చేసుకున్నాం
మరోజు మార్నింగా
ఈరోజు ఆ మార్నింగు అంటే టైం దొరికితే మార్నింగ్ చేసుకుంటాం సిస్టర్ టైం దొరకలేదంటే ఈవినింగ్ అయిన చేసుకుంటాం
మ్ అట్ల బొండాలు అది ట్రైట్ ట్రై చేయోచ్చు కదా గుంతపొంగల్ ట్రై చేయొచ్చు కదా ఒకసారి ఎప్పుడు దోశనేన
మ్ ఈ సర్ నేను ట్రై చేస్తా సిస్టర్ గుంత పొంగనాలు చేయలంటే దాంట్లకి ఆనియన్స్ బావుండాలా
ఆనియన్స్ మిరుప
మీరపకాయలు అవన్నీ
సమీరా
అన్ని వేసి చేయాలి అది కూడా తొందర తొందరగా కావాలి ఇంట్లో చాలా మంది ఉంటారు చూస అందరికి కావాలంటే టైంకి ముందునే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండ అల్లా ఇంక ఇంట్లో పని ఉంటది కదా సిస్టర్ పొలం పనులు ఉంటాయి అందుకానీ
ఇవి ఇప్పుడు స్నాక్ గిన తిన్నచ్చుకదా
హు స్నాక్ కి అట్లయితే సెట్ అవుతది సిస్టర్ నైట్ టైమ్ అంటే ఆకలితో ఉంటారు కాబట్టి సెట్ కాదు
హమ్
ఏదైనా చపాతి అట్లా దోశ అట్లాంటిదియితే అడ్జస్ట్ అయిపోతారు
అవునవును
మీరు సిస్టర్ మీనే ఏం చేస్తున్నారు
మాకేమి రాదు వంటలు నేర్చుకుంటం మీరు అట్లా చెప్
నేను ఈ మ చేస్తున్నాను చూస్త ఇంతకుముందు నాకు కూడా ఏం రాదు
హమ్ ఏముంది అన్ని నేర్చుకోని పెట్టుకోండి ఫ్యూచర్ లో విజ
అవున్ సిస్టర్ మీకు ఇది ముల్లంగి తాలింపు వచ్చా
నాకు రాదు సిస్టర్
అయ్యయ్యో చెప్తాలేండి సిస్టర్ ఏం పర్లేదు
చెప్పడ్ చెప్పండి
ములంగిలు తీసుకొని సిస్టర్ బాగా అది వాటర్ లో వేసి ఎంత పైన అది అది భూమిలో పండిస్తారు కాబట్టి చుట్టూ అంత అంత మట్టి ఉంటుంది కాబట్టి మనం వాటర్ లోకి వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాల క్లీన్ చేసుకుని నాక ఫైన్ లేయర్ కొంచం అంతా అది బీరకాయలు అది తీసేస్తారు చూడండి సిస్టర్ అట్లాంటివి ఏమన్నా పైన ఏమైన్నా ఉన్నా మనకి కొంచెం నచ్చలేదు అనుకుంటే అట్లా పైన అంత పైన లేయర్ ఒకటి కొంచెం తీసేసుకోవాల అంతా బాగా తురుముకొని
హు
బాగా ఉడికించుకోవాలి సిస్టర్ దాంట్లో కొన్ని వాటర్ వేసి ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటాయి చానా లేకపోతే కొన్ని వాటర్ వేయ్యాల వేసి ఆ బాగా ఉడికించుకొని
హ
తర్వాత అ వాటర్ అంతా పక్కకీ తీసేయాలి సిస్టర్
హ
తీసేసిన తర్వాత దాకి ఇంకొక నార్మల్ వాటర్ వేయ్యలా అది ఎందుకు చేస్తారంటే ముల్లంగి కొంచెం స్మెల్ వస్తుంది
అవునా
ఆ ఆ ముల్లంగి స్మెల్ వస్తే కొంచెం తిన్లేము తక్కువ స్మెల్ వస్తే తింటాము కానీ లైట్ తింటాము అట్లా స్మెల్ పోవాలంటే కిన నార్మల్ వాటర్ వేస్తే ఆ స్మెల్ అంతా ఎళ్లిపోతుంది అది మళ్ళీ ఇట్లా ఏది ఒకటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లోక్ వేసుకొని వాటర్ త పిండేసెయ్యలా
హ్మ్
అట్ల పిండేసేసి అది ముద్దలాగైతుంది దాన్నంతా కొంచెం డివైడ్ చే అంత బాగా మళ్ళా ఇంకొక సార్ చేత్తో బాగా ఇట్లా ఆ కలిపినట్టయితే సరిపోతుంది సిస్టర్ దాంట్లోకి మళ్ళీ కొంచెం కొబ్బరి కొంచం ఆ మంద